బాగున్నాయి
ఉ బా వినిపిస్తా ఉందండి
ఆ చెప్ప ఆ వినిపిస్తాంది చెప్పండి ఆ వినిపిస్తాంది చెప్పండి
ఉన్నారండి
నాకు బేబీ ఉన్నాడు స్లీప్ ఆ లేదు లేదు బేబీకి ఫీడింగ్ ఇస్తాన్నాను నిద్రపోతాన్నాడు అందుకే కొంచెం స్లోగ మాట్లాడుతున్నా మీకేమి ఇబ్బంది లేదు కదండి
ఆహా ఈ వాయిస్ బానే వినిపిస్తాంది ఆ పర్లేదండి వాఇస్ వినిపిస్తాంది
ఆ చెప్పండి
ఇవి ఉన్నంత మీరు ఎలాగ ఎలాగా టైం స్పెండ్ చేస్తున్నారు కేర్ ఎలాగ ఎస్న
ఆ అమ్మ వాళ్ళు ఉన్నారండి పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు చూసు కుంటారు నా హెల్త్ కూడా నేను చూసుకుంటాన్నాను కాబట్టి అంటే సిస క్షణై నయింది నాకు భయ భం చూసుకో స్టార్టింగ్ లో అంతా బాగా చూసు ఆరోజు నేను అసలు లే లేకున్నా ఆ ఇప్పుడు సెవెన్ మంత్స్ అ కాబట్టి కొంచెం నేను బాగుండచ్చు బాబుకి స్నానం అంత చేపిస్తున్నాను నైట్ బాగా పడుకుంటాడు మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కు అలా లేస్తాడు ఆ ఓకే అండి పర్లేదు ఇప్పుడు బానే ఉంది ముందుతో పోల్చుకుంటే
అంది
బేబీకి అంత సాలిడ్ ఫుడ్ కూడా స్టార్ట్ చేసాము ఒక స్టార్టింగ్ ఫ్రూట్స్ ఏ పెట్టాను మళ్ళీ రైస్ పెడుతున్నాను రాగి జావా పెడుతున్నాను
అ
అలాగ
సెవెంత్ ఆ
ఊ అవునా నడడం ఇంకా లేదండి వాకర్లు అయితే నడుస్తాడు ఇంకా కూర్చోడం కూడా చేయలేదు బోల్బడతాడు బాగా పాకుతాడు హ్మ్మ్ బయట ఎక్కడికన్నా తీసుకు టెంపుల్ కలా వెళ్తాము ఆ కాటన్ వే వేస్తాన్నాను కొంచెం కాటన్వి ఇవి టీషర్ట్స్ అలా ఉండేటివి కూడా కంఫర్ట్ వేర్ లాగా ఫ్రీగా ఉండేర్లాగా ఆ టైట్ గా లేకుండా ఫ్రీగా ఉండేలాగా వేస్తాను నేను షార్ట్స్ టీషర్ట్స్ అలా వేస్తాన్నాను ఇంకా వాటర్ కూడా పెడుతున్నాను సమ్మర్గా
బాత్లో
ఆ అవును వాటర్ ఫీడింగ్ కూడా స్టార్ట్ చేస్త వాటర్ వామిటింగ్ అట్లా అవ్వడం అలాగేం కాలేదు బానే ఉంది ఆ ఆహా అంటే వాటర్ ఇస్తే కొంతమందికి సెట్ అవ్వదు అన అంటారు కదా అలాగం ఏం లేదు బాగుంది అని చెప్తున్నాను హ్మ్మ్
ఇప్పుడే
సాలిడ్ ఫుడ్ ఉ ఆ అవునండి వన్ ఫోర్ ఫైవ్ వీక్స్ అయిపోతాంది సాలిడ్ స్టార్ట్ చేసి అంటే స్టార్టింగ్ త్రీ డేస్ ఒకటి ఆ వెళ్ళాము వ్యాక్సిన్స్ అన్ని వేపిచ్చాము మళ్ళీ ఆప్షనల్ వ్యాక్సిన్స్ కూడా వేయిించుకోవాలని అనుకొని నిన్ నిన్న ఒకటి వేపిచ్చుకొని ఒచ్చాము ఇంక నెక్స్ట్ మంత్ డేట్ ఇచ్చారు నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకన్ కి అదేమన్ టే కాఫ్ ఫ్లమ్ చేరకుండా ఉండడానికని చెప్పీరు డయేరియా అవి రాదంట ఆ ఇంజెక్షన్ ఆ వ్యాక్సిన్స్ వల్ల
అ
అదొచ్చీ కొంచెమూ రేటా ఎక్కువ ఉంటది అది ఒక పీకే లాగా ఉంటుంది
ఎన్ తట్టి జె
గ ఏంటండి హలో అదీ ఇప్పుడైతే ఒక వ్యాక్సిన్ ఒచ్చి
ఓజన
హలో వినిపిస్తాందా రెండు వేల నాలుగున్ దల్ జెప్పారండి రెండు వేల నాలుగు వందలు
థర్టీ తౌసండ్ అన్నటు విన్న
ఆ థర్టి గాదండి రెండు వేల నాలుగు వందలు చెప్పారు ఒక వ్యాక్సిన్ నెక్స్ట్ మంత్ కెళ్తే అ ఇప్పుడేమన్నా త్రీ కే అన్నానండి థర్టీ కే గాదు త్రీ కే
కే నేన్ థట్టి
ఆ
అదే నేను ఆలోచిస్తున్నా
ఆ లేదు లేదు
అలా వెళ్ళి వ్యాక్సిన్ ఏసుకో రాలేదు అన్నాడు నార్మల్ గా ఆడుతూ పాల్తనే ఉన్నా బాగ అరుస్తాడు ఊహు
ఊ
అంత డండి ఇంకేమన్నా మీరు అడగాలనుకుంటున్నారా
అలిసి మెలిస్తాడ
ఉహ్ అందరు దగ్గర వెళ్తాడు అ అందరి దగ్గరకి వెళ్తాడు అ అ కొంతసేపు ఉంటాడు మళ్ళీ ఒకవేళ నేన్ ఏం కనిపించానంటే ఇంక నా దగ్గరి కావాలి ఫీడింగ్ కి నిద్దరికి నన్ను చూసాడంటే
అ
ఫీడింగ్ ఇచ్చేసి నిద్దర బాగా ని ఎవర్ దగ్గరన్నా చాల సేపు ఆడుతా అంటాడు
సైపోతుంది
అ చెప్పండి మా ఫ్రెండ్ గూడా టాయ్స్ అన్ని తెచ్చింది తనకి టైం ఆ అవును మా ఫ్రెండ్ టాయ్స్ అన్నీ తెచ్చింది, ఆ టాయ్స్ తో ఆడుకోవాలనుకుంటున్నాడు వా బేబీ నేనూ సరే ఉండు ఇస్తాను అని చెప్తన్నాను అన్ని టాయ్స్ అన్ని ఎత్తి ముందర ఏస్తాను ఇంకా కొ కొత్త కొత్త టాయిస్ అంటే మా ఫ్రెండ్ తెచ్చి ఫోన్ లో పెట్టింది ఫోటో పిక్ పెట్టింది తనకి వర్క్ ఉంది కొంచెం ఇంట్లో వ వర్క షేర్ చేయి తీసుకొని వచ్చి ఇవ్వడానికి టైం కుదరలేదు మా బేబీ ఏమో ఫొటోస్ చూసినప్పుడు నుంచి కావాలి అని ఏడుస్తన్నాడు బేబీని పట్టుకొని వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది వెళ్ళోచ్చు బేబి బేబి తీసుకొని వెళ్ళాలంటే ఈ సమ్మర్ కి బయట ఆ ఎండలు వాసిపోతున్నాయండి
మంచ్ ఓకే ఓకే అండి పర్లేదు
అ తనకే ఏమంటే మ అలా నేను వెళ్ళాల అనుకున్న రోజు తను మార్నింగ్ షిఫ్ట్ లో ఉంటుంది అప్పుడు
తను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి ఖచ్చితంగా
ఆ చెప్తానండి తెస్తుంది తను అవును ఆ బొమ్మలు ఆడుకోడు మళ్ళీ ఇసిరికట్టేస్తాడు ఇంకా పెద్ద పెద్ద బొమ్మలని అడుగుతాడు మళ్ళా ఇచ్చిన చిన్న చిన్న బొమ్మలతో ఆడుకోరు కదండి చిన్నప్పుడు ఆడే బొమ్మలతో పెద్ద అయి నాకు ఆడుకోరు కదా
హమ్
అమ్ ఇప్పుడే ఫుల్ బొమ్మలు అయిపోయినాయండి అంటే ఒక బొమ్మలు చూ అయితే ఆ బొమ్మతో బోరు కొట్టిందంటే ఇంకొక బొమ్మ ఇవ్వాలి అలాగా మా బేబీ
ఓకే ఎక్కువ అవ్వడం అంతో అలాగే రెండు బొమ్మలు మాత్రమే ఓకే మా
అంటే అన్న ముందర వేసానండి
లేవు గా
పర్టిక్యులర్ గా ఒక టూ టాయ్స్ అలా వేస్తాను వన్ వీక్ వరకు వాటిల్ తోనే ఆడి డి ఇంకా అవి వద్దు అని విసిరేసేటప్పుడు ఇంకో కొత్త టాయి తేస్తాను ఇవి కొన్ని రోజులు మళ్ళీ కనపడిపోయేసరికి అవి మళ్ళీ కొత్తగా కనిపిస్తాయి స్తాయి కాబట్టి ఆ టాయిస్ ని రిపీటెడ్ రిపీటెడ్ గా ఇస్తా అంటాను కొన్ని డేస్ అవి కొన్ని డేస్ ఇవి అలాగా
అమ్
అమ్ ఇవయితే సాఫ్ట్ సాయిస్ ఆ ఇవి ఇలా రాం ప్లాస్టిక్ అయితే కొట్టుకుంటున్నాడు అనేసి ఫేస్ పైన తగులుతున్నాయని సాఫ్ట్ సాయిస్ సాఫ్ట్ టాయిస్ తీసుకురమ్మని చెప్పాను మా హస్బెండ్ ని చచ్చారు అదేమంటే కాటన్ పైన ఫైబర్ లా ఇవి వస్తాయి కదా ఫెదర్స్ లై టైప్ గా అవేమంటే ఫేస్ కంతా రావడము రావ అవన్నీ ఆ అ మీతే పైనే శాను బాబు కి ఇవ్వకుండా అలా చేసానండి
ఓకే
ఓ ఓకే అండి ఇంకేంటండి
బేబీ
ఆ అలాగే ఉండ జాగ్ర త్తగా చూసుకుంటాను ఆ ఓకే అండి
సరే అండి ఓకే అండి థ్యాంక్ యూ
ఓకే అండి బాయ్ అండి